ఒ వీ
హలో
ఆ నమస్తే అండి
నమస్తే అండి, చెప్పండి. ఇంట్లోనే ఉన్నా అండి. ఫ్రీగా ఉన్నా
ఫ్రీగా ఉన్నారా?
మీరేక్కడున్నారండి?
నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి ఇప్పుడే అచ్చానండి, ఒక ఫైవ్ మినిట్స్ అయితుంది అచ్చి.
ఉమ్
ఏం సంగతి ఎట్లా నడిసింది మీకు, ఈ బక్రీద్ ఎట్ ట్లా నడిచింది మీది ఫెస్టివల్?
మాది ఫెస్టివల్ మోహారం అయిపోయిందండి, బక్రీద్ ఇంకా రాలేదు. రంజాన్ ఉన్నది, బక్రీద్ ఉన్నది అన్ని ఉన్నది, మొహరం అయితే మీరు ఎట్లా చేసిండ్రు?
ప్రస్తుతానికి మోరం అయితే చాలా బాగా నడిసిందండి, ఇక్కడిక్కడనే లోకల్లో చూసుకున్నానండి. ఆ ఇంకోటి మా సంత ఊరు వెళ్ళాను.
సొంత ఊరు ఎక్కడా అండి?
అంటే మాది కాదండి మా అమ్మోళ్ళ ఊరు.
మీకు మీ సవల్ అచ్చేది, సవారి వచ్చేది ఊరికన్నట్టు.
ఆ అవునండి అక్కడిక్ అది ఇక్కడ దగ్గరలోనే ఉందండి, ఒక పన్నెండు కిలోమీటర్ నవగాం అనే ఒక చిన్న విలేజ్ ఉంటది.
ఉహు
ఆ అక్కడికెళ్ళానండి ఊరికెళ్ళాను. ఆ ఊరికెళ్ళి అక్కడికి పోయి, తట్టిలు అయి ఉంటయి కదా ఇగ, మెడల దండలు అవి అన్ని ఇచ్చేసి అక్కడిక్కిచ్చేసి మళ్ళా ఇక్కడికే రిటర్న్ వచ్చానండి, ఇక్కడిక్ చినంకా ఇగ ఏముంటందండి లోకల్లో అటు ఇటు తిరగాల ఒక ఉన్నయండి, ఒక ప్రస్ సలికి తక్కువ ఏడు, ఆరేడు ఉన్నాయండి ఇట్ల బంగ్లాలు ఇక్కడ అక్కడ అట్లా తిరుక్కుంటా తిరుక్కుంటా ఉండేనండి.
ఉమ్
ఇంకోటి ఉండే ఇక్కడ లోకల్లా కొద్దిగా లాంగ్ పడతాయండి, ఒక ఫైవ్ కిలోమీటర్స్ పడతయండి. అక్కడ ఏస్ నెంబర్ ఉంటదండి, మస్తు ఉంటడి, చాలా బాగు ఉంటది ఆడ గుడా. విపరీతమైన జనాలుం
ఉమ్
మంచి మంచిగా పీస్ ఫుల్ ఉంటది. ఎంజాయ్మెంట్ అనేది ఉంటది, అక్కడ కనిపిస్తదండి మొహరం అనేది. అటు ఆగల్ ఆ సైట్ లా కనిపిస్తది కొద్దిగా, చూసేడందుకు. ఇక్కడ నుంచెళ్ళి మన ఊర్ నుంచెల్లి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటదండి
ఫైవ్ కిలోమీటర్స్లు ఉంటాదండి.
అవునండి ఒక ఫైవ్ కిలోమీటర్లు ఉంటాయి బట్పల్లి అని ఉంటాదండి. అటు అ అటు ఒక రెండు మూర్లు చిన్న విలేజ్ విలేజ్. ఉన్నాయి ఒక రెండు, మూడు ఊర్లు ఉన్నాయండి అక్కడ చూస్. కోవాలన్నట్టు ఈడ బోరు అనిపిస్తే ఆడికి వెళ్ళాలి ఆడ బోరు అనిపిస్తే ఈడికి. పొద్దుగాలనే వెళ్ళాలి అట్లాని. అక్కడికి వెళ్తే ప్రత్యేకంగా.
చ చెప్పగలరా మీకు తెలుసా అండి ఏమన్నా.
మరం మోరం నుంచి గురించి లెద్ అంతా. అట్లా ఏం లేదు మొహరం అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు హిందీ. హిందీ లాంగ్వేజ్ వస్తాయిండి అట్లా అని లేకుంటే చెప్ప. చెప్పగలుగుతా కాకపోతే దాంట్లో కొన్ని వర్డ్స్ అచ్చేస్తాయి అన్నట్టు దాంట్లో కొన్ని. కొన్ని వార్డ్స్ వచ్చేస్తయి మళ్ళా మంచిగ ఉండదు కదా. ఆ వర్డ్స్ఆ వర్డ్స్. వచ్చేస్తేండి చెప్పేస్తుండ కాని వర్డ్స్ వచేస్తాయి అట్లా అట్లా అని అవి తీయకుడదు. కొ పేర్లు అట్లా అని.
మ్మ్
చెప్తున్నామండి ఇంకా మీరు ఎలా నడిసింది మీకు.
సొంతం ఏమన్నా కూక పెడతారా లేదు మీ గు సవతే ఇట్లా మీరు ఏమైనా. సొంతం కూక పెడ్తా లేద వేరే సవార్లకి వెళ్ళుడేనా.
లేదండి మేము సంతంగా మేము కూర్చోబెట్టం కాకపోతే మా అమ్మ ఓల్ళ. అమ్మోళ్ళ ఊరు అక్కడ కూర్చోబెడతారు మా వాళ్ళే కూర్చోబెడతారు. అక్కడికి మేము వెళ్తాము అండి. అక్కడ మా వోళ్ళే కుసబెడతారు అక్కడికి మేము వెళ్తాం. అట్లానే అక్కడికి ఎందుకంటే అది ఊరిది మా మమ్మోళ్ళ. మమ్మీది అలా ఊరు ఆ ఊరికి మేం వెళ్తా ఉంటాం. అక్కడ ఇప ఇప్పటి నుంచెళ్ళి కాదు ఒక దాదాపు ఇక తెలివి వచ్చిన కాడ నుంచి. యాక్చువల్లీ ఇగ పోకుండా సురు చేసినాం అయితే అటే పోతున్నాం ప్రస్తుతానికి అన్ని. అక్కడనే పనులు చేపించుకుంటున్నామండి అట్లా అని.
చూపెట్టుకోవడం ఏమైన్నా కూడా అక్కడ వెళ్ళి చూపెట్టుకుంటారు. అ సరు ఈ సంవత్సరం సంవత్సరం ఇదే అన్నాడు.
సంవత్సరం సంవత్సరం వెళ్తా ఉంటాం అండి ఖచ్చితంగా వెళ్తాం సాత్మీ రోజు. ఎళ్తామం హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాం.
మొహరం లోనే మొహరం అయితేనే ఇంకా మీకు. ఇది ఏమో సందాలు కూడా అయితది కదండి ఇది.
అవునండి ఆ తాజ్బ సంఘాలు ముందట ఉందండి ఇక కొన్ని రోజులు. లలో ఉంది ముందటిన ఉంది అది ఇంకా పెద్ద అది ఇది ఏం లేదు. మొహరం గిహరం అదంతా ఏం లేదు కాని దానికంటే పెద్దగా అది. చాలా పెద్దగా ఉంటది ఆ. ఆ అది చాలా పెద్దది ఉంటది అందు గురించి. అంటున్నగా వర్డ్స్ వస్తా ఉంటాయి మళ్ళా అది.
లే పర్వాలేదు అట్లే ఏమి లేదు చెప్పొచ్చు అట్లే ఏమి లే ప్రాబ్లమ్ అంటే వర్స్ తెలుగులోనే మాట్. డుతే సరిపోతది అట్.
అయితే అలా ఏంటంటే చాలా జనాలు ఉంటరు మనం ఎవ్వరు. కాదు ప్రతి ఒక్క మనిషి వస్తడు. ఆ వెళ్తాం ఎక్కడికండి అక్కడికా, అక్కడికి వెళ్శం ఇక్కడ దీంట్లో పాల్గొంటాం అండి మేము దీంట్లో పాల్గొంటాం ఇక్కడ జనాల్లో ఆ ఈ దేవుళ్లో దేవున్నీ తీసుకోపోచ్చారు ఇక్కడ నుంచిళ్ సందాలు తీసేట్ రోజు దాంట్లో మేము పాల్గొంటామ అండి విపరీతమైన జనాలు వస్తారండి ఒక్క జాగా నుంచి అళ్ళ వెళ్ళారండి ఒక దాదాపు ఒక మూడు నాలుగు జాగాల నుంచి సందాలు వెళ్తారండి ప్రత్యేకంగా వీట్లలంగా సందాలు వెళ్ళలేదంటే ఇక్కడ మా ఇటికాడ కొద్దిగా దూరంలో ఉండి అక్కడ నుంచి చాలా పెద్దది గ్రాండ్ గా ఇస్తారు అలాగనే ఇంకో వాళ్ళ
స
ఘోరంగా గ్రాండ్ గా గుర్రాలు అని అన్ని అన్ని ఉంటాయిండి ప్రత్యేకంగా ఉంటాయి అన్ని ఉంటాయి
మంచిది
మంచి మంచి చాలా బాగుంటది రాండి ఎప్పుడైనా వీలు కుదుర్ తే మీరు కూడా రాండి చూడ
చూసినా అండి నేను కూడా వెళ్తా అట్లేం లేదు నేను కూడా వెళ్తా నేను చూస్తా సందల్గు వెళ్ళిన సందలా కూడా వెళ్తా నేను ఆ ఇక్కడ నుంచి సందలు తీసినప్పుడు ఇక్కడ నుంచి కూడా వెళ్తా చూసి నన్నే చెప్తాన మీకు అట్లా
చాలా బాగుంటాయి అండి మంచిగా ఉంటాయి
ఉమ్
ఆ రోజు నైట్ మొత్తం మంచిగా ఎంత మైండ్ ఫ్రెష్ ఎగ్ ఉంటాయి సార్పు మంచిగా పాల్గొంటే చాలా బాగుంటది దాంట్లో ఇయన్నీ వేస్ట్ అండి అలా ఉండట ఇయన్నీ వేస్ట్ ఇవ్వే ఇంపార్టెంట్ మనకి ఉ
ఇంకా అనేది ఏంటంటే దర్గా అనేది పబ్లిక్ వచ్చేది వేరు ఉంటది ఇంకా దర్గా ఉండేది ఇది వేరే జగాలో ఉంటాయన్ట కదండి
అవునవునండి వెరే జాగాలనే ఉంటది కాకపోతే అక్కడ ఏంటంటే
అ
అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా స సందలని కాదు సందాల రోజు ఎక్కువ జనం ఉంటారు మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది అయితే కాన్ప్ ఖచ్చితంగా ఉంటారు అక్కడ ప్రతి రోజు అనిపిస్తే ఇప్పుడు మనకి సందాల రోజే పోవాలని ఏం లేదు మనకు అనిపిస్తే ప్రతి రోజు ఎప్పుడైనా వెళ్ళచ్చు మనం దేవ్
అవ్ అట్టి ఎప్పుడు బాగా ఫ్రీ ఉంటది నేను అట్టి ఎప్పుడు వెళ్ళిన బర్డే ఇప్పుడు వెళ్ళిన చాలా ప్రశాంతంగా ఉండే నైట్ టైం అయితే ఇంకా ప్రశాంతంగా ఉండే
అవ్ అక్కడ ఇది ఇంకేంటంటే అక్కడ కొద్దిగ జాగ్రత్తగా వెళ్ళాలండి వెళ్తే ఎందుకంటే గజ దొంగగాళ్ళు ఆ ఉన్డాయ్ ఉండాయ్ గజ దొంగగాళ్ళు బాగుంటారండి పల్సులు కొట్టేసేటోళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా వెళ్ళిపోతాయి అక్కడ మొబైల్స్
ఒకసారి పోయిందండి సందాలకి పోయినా అయితే నేను ఆ సాయి సందాలు వచ్చేటప్పుడు ఆ గ్యాంగ్ అలానే ఉన్ డే నేను నా పర్స్ ఉండే అల్లా రెండు మూడు వేలు ఉండే నా పరుసు కూడా పోయిందండి అట్లనే
పోయిందా అండి అప్పుడు మీది కూడా పర్సు పోయిందా
ఆ పోయింది ఆ సాయి సందల్లనే మీ వెనక జేబుల పెట్టినా
మా బామ్మర్ద్ ది కూడా ఒకరి పర్ మొబైల్ పోయిందండి మా బామ్మర్దిది
హు
పెద్ద బామ్మర్దిది మొబైల్ పోగొట్టుకున్నాడు అప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎందంటే ఇప్పుడు ఇలాంటి మూమెంట్లనే కదా ఏదైనా కానీ ఒక నాలుగు పైసలు సంపాదించుకోవాలంటే ఇప్పుడు అల్లెంది దేవుంది అది ఇది చూడరు సాగు దెబ్బలు తింటారు ఆ దొలుకుతే ఇది అయిపోతాయి దొరకకుంటే నేను రాజా
ఆ
అట్లా ఉంటారు అల్లదీ అల్లద్ బ్యాచ్ ఏ ఉంటాదండి
దొంగలది ఇగ అది ఇదే మూమెంటం చేసేది కూడా
ఆ ఆళ్ళది ఏందాంటే ఆళ్ళది పెద్ద బ్యాచ్ ఉంటాదాట
ఆ
వాళ్ళు పట్టిన కూడా ఆన్ జేబులకేళ్ళలి పర్సు దొరికదట ఎందుకం ఎమీడియట్లీ తియంగానే ఇంకో ఆ ఇంకో వ్యక్తి పోతదట అది ఆడ నుంచి తలి ఆడి ఇంకో వ్యక్తికి పోతదట ఇట్లా ఉండండి
మంచిగా ఉన్నాయండి ఆ ఇక్కడ మీకు ఇంకో ఇప్పుడు బ బక్రీద్లో కూడా ఇంకో పం ఇంకో సందలు వస్తది కానీ బక్రీద్ రోజు ఇగ అది కూడా బిస్గీస్
ఆ అంటే ఆ అది ఆస్తది కాకపోతే అది అన్ ఇంత పెద్ద గుండదండి
ఉహ్
కొద్దిగా చిన్నగుంటది అది కూడా కాకపోతే దీనంతా పెద్దగుండదు అన్నట్
అవును అది కూడా పోయినా నేను వెళ్ళిన
ఉ అక్కడి అక్కడి మొన్ననే వెళ్ళొచ్చానండి నేను కూడా రీసెంట్లీ మొన్ననే వెళ్ళొచ్చాను ఆల్రెడీ నేను
హుహ్
ఆ మొన్ననే వెళ్ళి చూసోచ్చాను బాగుంది ప్రస్తుతానికి మంచి
వెళ్ళిరా మీరు మిస్
అవునండి మొన్ననే వెళ్ళొచ్చాను నేను
హు ఉ అక్కడ మంచిగా ఉన్నా అదే అక్కడది కొంచెం సజ్ చాయ్ కూడా వేరు ఉన్నది మొదట్లా అక్కడ ఏందాంటే మన చక్కర పడుతూ ఉండే అంట అక్కడ కూడా మన ఆ చక్కర పడుతుండేయంటే ఆ చెట్టు మీదకెళ్ళి అదే అయింది ఆ బంద్ అయిన తర్వాత మల్ల బా చెట్టుది ఆకు తింటే తియ్యగుంటుండే అంట
చెట్టు మీదకెళ్ళి చక్కెర బడూడు కాదండి చెట్టు ఆకే చక్కెర లెక్కు ఉంటాయి
లేదు ఫస్ట్ లో చక్కెర పడ్డద అంటా అండి చక్కర పడ్డ తర్వాత చ చక్కర్ని ఏం చేసిండ్రు అందరేం చేసిండ్రు చక్కర పడుతందని ఉంచకుండా ఏం చేసిర్రు కొందరు అమ్ముకున్నారు అది గలీజ్ నియజ్ చేసుకొని అది అమ్ముకున్నారు అమ్ముకున్న తర్వాత చేసింది బంద్ చేసేసింది బందై పోయింది చక్కరెసుడు మళ్ళా దాని తర్వాత సందలు రాంగ్ అయింది ఆకూలు ఆ సందల రోజే అది కూడా సందాలు ఏం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆకుని తింటారు ఆకుని తింటే ఏమైతే ఆకు ఒక కడువ ఉన్నా ఆకు కూడా తీయగా ఉంటదంట
అంటే సప్పగా ఉండే ఆకు ఆ చప్పగా ఆకు తీయగా అయిపోతాంది అన్నటు ఆహహ
అక్కడి అది కూడా బందైనా అయిన తర్వాత మళ్ళీ అయింది సందాల రోజు సందాలు రాగానే చెట్టు ఏం చేస్తు ఉంటే చెట్టు కిందికి వస్తుండే అంటా అని కిందికి ఉమ్ కిందికి ఆ తుండే సలాం చేస్తూ ఉండే కదా అది కూడా ఉండే అక్కడది అక్కడ రెండు మూడు ఉండే ఇప్పుడు అవుతుందో లేదో తెలియది సందల రోజు పోక బాగా రోజులైతంది నేను కూడా
ఓ ఓహో
అదే తెలుసు నాకుక్కడియితే
ఉహ ఇవైయితే తెలిసిన ముచ్చోటకటే మనకు తెలిసినాయే అవి కాని కాకపోతే ఇప్పుడు ఏమంతా ఐడియా లేదు ఇక
ఓకే అండి మీ సమయాన్ని కేటాయించిన ధన్యవాదములు మీ విష మీ వల్ల బాగా విషయాలు తెలిసిన్నాయి అండి
ఆఓహ
థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఓకే ధన్యవాదము
ఓకే ధన్యవాదాలండి స